ఆ
ఏందుో చెప్తాను మధ్యలో కట్ అయిపోయింది చెప్పు
ఏ ఏం లేదు ఎందుకు పోయిన వాళ్ళ లేదు
అవునా బర అట్టేష్ రా మరియాల
ఓ డాక్ గట్టేిన గడ్ద్ద వసిన కుడుది వకునా పె తల్వి వసిన
ఇవ మరి రోజు ను్వే కట్టేస్తడా బరిలి
ఏం చేయ్యాలి నేనే కట్టే చడు నేనే అన్ని చూసుకోవాలి అండి ననేే తందిే సేదు
బహనే బహనే పన అయితది మ అగోదు
ఆ బానే పనతుది మరి కంతర్పుప ఇ పడుదాలు నాలుగుీలేేసి నల్ తనతక ఉుదను
మాల ఇరికిదేసి మరి ఇది చేసుడాంటే కష్టమే ఇంక ఎండాకాలంలో అంటే ఇ అనుకోవచ్చు నయమే కొచ్చు జద్లు చేసుకుంటే కానీ ఇక సలి ఎాల కష్టం
కష్టటమైన అనా లేస్
ఆ
ఆఓ
ఇంకేం సంగతిి మరి మీ అన్న దుబాయ్ అ పోయండా
ఓలే మా అన్న దుబాయి ఓతాడు ఏ ఉగాది ఇదయినాక పోతాడు ఈ ఉగాది ఇట్లా చెప్పుకుంటారు మరి మీరు
మేము ఉగాదికి భక్ష్యాలు చేసుకున్నాడు ఇంకేముంటది ఇక ఉగాది ఉగాది పచ్చడి చేసుకోవాలి కానీ నాకు భక్ష్యాలు ఇప్పుడేదిన బుద్ధ అవుతంది
అయ్యో నా కరమాడి ఇడువ అాల ననుంది కళని అ ముచ్చుడా
చేసుకుందామా భక్షాలు బ చాల మంచి ఇంత పిండి కలిపి ఇంత పప్పు వేసుకొని
ఆ
పక్షాలు వేసుకుంటా అయిపోయి
బుద్ధి ఉడితే బూర చేస్తా ఎంకిస్త స్టార్ట్ అయ్య మేము మా ఇంట్లో స్టార్ట్ అవుతారట రెంజకికి అవి మామయ చెట్లు కుతురట చెయ్యమన్నా అడు అది నేను బోర్లు బోట్లు అన్ని మంచి నీటిలో రోమేసుకొని పెట్టుకుంటే మళ్ళా ఆ వీటి అవిటి రోమేసుకోవచ్చు మంచిగా
ఎబ్ త స ఎబ్దు తవు జల్దదుమ్ తయ
అయ్యే ఎంత ఇగే అన్పితి సూష్టిల్లకుజల్దే అన్పి
ఓ అదే ఈగ ఈగ వేరే టోల్గా తందతే నువ్వు జల్ద జల్ద తవుదా ఈ జిల్ అయితుది పాటు అంటానా
ఆహా గచ్చాంటురా ఉహు
నువ్వు వేరే లెక్క అనుకుంటావు మళ్ళా
అ వేర లక్క ఏం అనుకుంటా లేదు గాని
జాకెట్లు కుట్టించి అంటా కదా మరి కొత్త జాకెట్లు కుట్టించి అంట కదా
తీసుకున్నాం మళ్ళీ వేసి రావాలి ఇప్పుడు పెళ్ళి ఉన్నది మధ్యలో
ఎవరి పెళ్ళి
ఆ తమ్ముడి మా తమ్ముడి పెళ్ళి ఉన్నది ఆ ఈసారి మా ఆయని చీర కొనియమంటా అనుకుంటున్నా మరి
పెళ్లి కా
ఆ
ఒకటి చాలా
ఒక్కటి కొనిస్తాడా లేదా నాకే తెలియదు ఇంకొకటి కావాలా అని పడుతది
ఒ ఒకటే చాల పెళ్లికి
ఆ ఒకటే చాలు కాదు ఆయనతో కూడా వత్తదో రాదో
ఎందుకు రాదు అడిగే తీరు అడగవు ఏగోడానేగనే అరే ఏ పెళ్లికి గొంట లేవు ఈ పెళ్లికి కొను అని అడగాలే
ఆమ్ ఏమన్నా మంచి ఐడియా లుంటే అయ్యొచ్చు కదా
ఇగో ఇగో క్యాప్ ఇలా అయితే పైసలు వస్తాయి ఇక మరి ఓ నాలుగు వేల తేజాస్ నువ్వే కోనుకోవాలి
అదే ఆప్ ఆప్ డౌన్లోడ్ చేసిర్ర చేసర్రు గాని నే జ తను నన్ను జీవిత్తలేదు అద మాలయ్యత్తూరు తపకు
ఎట్లాయితే పైస లేతాయ పోయే
ఆ ఎం భయ ఏని భయ ఏం చాలతయి
ఇక వంద అయితే ఇరవై ఎక్కువగా అ తినయి
ఇరవై రూపాయల అంటే ఇంకా చిల్ల రావాలి ఆ మరి
కర్కెక్ట్ ఏ
ఆమ్
కొద్దిపాటి ఇటు నాలుగు అటు నాలుగు అయితే అయ్యపోవచ్చు
నాలుగు నేను చేత్తనా అసలు
ఏ ఇప్పుడు మా ఇప్పుడుక ఏం పని మనకి ఏం పని లేదుక అది ఏ పని
ఆ రేపు ఇయ్యలేనా శనివారం ఆదివారం
అయ్య శనివారం ఆదివారం మొత్తం అదే పనిక మరి ఇంత నీ పెద్ద కొడుకు ఫీల్ అవుతాడేమో రేపు ఫోన్ చేసినవా లేదా నీ పెద్ద కొడుక్కి
చేయలే అప్పుడు సాయంత్రం చెయాలి
ఆహా
సాయంత్రమే ఆరున్నర ఆరు ఆరున్నర సంచి స్టార్ట్
మరి ఉగాదికి ఇంటికి వత్తాడా లేడా
అందరు వస్తే వత్తడు లేకపోతే లేదు
ఆ గదెదో గా పండుగకె వచ్చిండు మల్లన్న బోనాలా
శివరాత్
ఆ శివరాత్రి
శివరాత్రికి వచ్చింది గాని శివరాత్రికి అందరు వచ్చిరు శివరాత్రికి అందరు వచ్చిరు కాబట్టి వచ్చిండు ఇప్పుడు ఉగాదికి అందరు వత్తే తీసుకొత్తమ్
అంతే ఇగ అందరు వత్తరు ఏముంది ఈ ఆదివారం పోక్పొతే అ వచ్చే ఆదివారం ఉగాది ఎప్పుడైతుంది
పందొమ్మిది తారీకు గురువారం
గురువారమా మరి ఇగా గురువారం అయితే ఇంకేంది
ఏమో హాలిడేస్ ఉంటాయాని అని అనట్టు అన్నారు మరి రెండ్ రోజులు ఉంటాయి కావచ్చు అని అన్నడు పోయిన సారి మొన్న ఆదివారం రోజు అందరు వత్తే వత్తడు తీసుకత్తం లేకపోతే ఇగ లేదు
మంచిగా తీసుకొత్తే నన్ననా వీడియోలు తిత్తరు ఒ రెండు మూరోల ముందు ఇగ ఇప్పుడు తీసుకురాకపోయిళ్ళు ఇగ తీసుకపోయి సప్పుడేక
ఆ ఇప్పుడు ది వారం వారం ఉచ్ ఎందుకు వారం ఏం కారణం చెప్పి తిస్కోత్తవ్
ప్పు ఈ ఇంట్లా కొంచెం రంది రంది అనిపితాంది నా చిన్న కొడుకు బాగా సతాయిత్తండు మా పెద్ద కొడు కొడుకును తీస్కపోయన్న కొంచెం మంచిగా చూసుకుంటది
అదేం లేదు ఆ
ఇగ ఆదో లోల్లి కావచ్చు
ఆ ఫోన్ల లొల్లి ఉంటది
కాదది ఇంకా టర్చర్ ఏమో
అది టచర్ గని ఫోన్ల కోసం లొల్లి పెట్టుకుంటరు
ఓ ఇయన్నిటికి లొల్లే ఆనన్లే నన్ను అన్నవ్ అని నాకు పెట్టలే ఆడికి పెట్టినవ్
ఆ అందుకే ఇగ తీసుకురాముగని ఉగాది తీసుక రామ్ అన్నాడు ఉగాదికి పోంగనే రామ్ అన్నాడు గనీ మళ్ళ ఏందో మళ్ళ వత్త అంట అన్
అవునా
పక్కా పక్క రాను రాను అనుకుంట పోయిండు కని పోయిన సండే నిన్న వత్త ఉగాదికి నాన్న అందరు వత్తె నేనత్తా ఉగాదికి అన్నడు
ఇగ మరి అందరు వత్తె ఉండబుద్ది కాదుగ మాకె ఉండబుద్ది గాదు
ఆ మీరెప్పుడు వత్తరు మరి
ఇగ మేము రేపన్న ఎల్లుండన్న వ
ఉగాది కా
ఆ ఒక ఐదా రోల ముందు వత్తె మంచిగా చేసుకోవచ్చు కదా
ఆవ్
మరి
అన్ని రోలు బూరెలు చేసుకుంటే ఇగ రాదు ఇగ
ఏ ఒయే ఇగ నువ్ మొత్తం నువ్వే అంత కష్టపడి చెత్తన్నట్టు ఇగ చెప్తావ్ చెయ్యారా ఇగ హెల్పో గ్లీపో
కాదు నేన్ చెత్తనా బురెలు నేన్ చెయ్య
ప్రైయి అంటి ఇగ నువ్వు చెయ్యి ఏసుడే కదా అన్లా
ఏ మనం చిన్న చిన్నగా బాగా ఏమియ్యం
ఇగ ఎన్లైనా చేయేసుడేనాయ నువు
ఇగా మరీ
ఇగ మా మమ్మీకి మా మమ్మీకి ఒక దమ్ము అంటిత్తే అది కూడా ఒక ఫోన్ చేసి ముచ్చట పెడుతది ఇయమ్మ
మీ మమ్మీకి చేసినవా మరి ఫోను.
చేయలే చెయాలి ఏడా ఖాళీ ఉంటలేదు బాగా
అం అంటే డౌన్లోడ్ చేసినవా ఆప్లు.
ఆ యాప్ డౌన్లోడ్ చేసిన గాని ఇంక రాలే అది. ఓన్లీ ఇప్పుడు మాట్లాడుడే. ఆళ్ళు ఆళ్ళు ఫోన్ చేసుడు లేదు ఇప్పుడు.
అవునా.
ఆ
ఆ హాఁ ఇంకా మరేంజేత్తురు?
ఏం లేదు ఏటనా పోవాలే, మాకు కూడా సమ్మర్ ఆల్డేస్ ఇత్తే మంచిగ ఉండు గాని ఇయ్యరు గదా.
ఆఁ మీకేడిత్తరు.
మ్
మరే
ఏమన ఎటన వోయి మంచిగ
నేనా ఫిష్ తీసుకొచ్చిన.
ఆఁ ఎంతకు?
అదా రెండు వందల యాభై మంచిగ ఉంది కాని. ఇగ దానికి తెచ్చె ప్పుడు అందరు ముడిసిండ్రు గాని ఎవడు వాటించుకునెటోడే లేడాయే.
అరే అవి తెచ్చి అక్కడ పెట్టుకుంటే ఎవళు దాన్ని పట్టిచుకుంటులు మేమై తే ఎప్పుడు ఇంట్లనే ఉంటం, ఇటే ఉంటం మావైతే అక్కడ వెడితే మేము జూత్తం ఎప్పుడు గటొచ్చి మేమెప్పుడు చూడాలి.
ఇగ అటు ఇటు మీరు ఆడ్నే ఉంటాండ్రా ఏంది అటు ఇటు తిరుగుతలేరా అసల్
లేదు ఏ మేము ఆనే ఉంటం ఎప్పుడు అటు తిరుగం గిరుగం ఎప్పుడో కూరగాయలకు వచ్చినప్పుడూ అటత్త గానీ ఆఁ
ఈ అది కిలోమీటర్ దూరం ఉంద?
ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్న గాని ఎక్కువ అటు బయటికి వెళ్ళం ఎ ప్పుడు ఇంట్లనే మేం ఇంట్లనే ఉంటం ఎళ్ళ వెళ్ళ మరి
అదే కదా
ఆఁ
ఇంకేం సంగతి మరి రాత్రి ఏం కూరలండుతరు
రాత్రీ చారు ఉంది కదా ఇప్పుడు ఆ మొన్న గోడ్చికుడుగాయా చుంచింటి నేను
మ్మ్
నిన్న అది అట్నే ఉన్నది ఫ్రిడ్జ్లా రాత్ తిరిగి అది అడుగుదం అని జూతున్న కోడ్చిక్కుడుగాయ కూర చారు మంచిగనే ఉంటది కదా.
ఇగ సండే పట్టుకుంటది పటు ఇగ అయినా అంత మంచేం కూ అంత మంచి కూర ఏం కాదు అది ఏదో నాలంటే తినాలి గంతే
మంచిగ ఉండదా!
అంతేం నచ్చదిగ తింటవా అంటే తింట
మరి ఇ కాకరకాయాలు ఉన్నాయి గోబీగడ్డ ఉంది ఆ ములికాయ ఉంది ఆ సూరకాయ కాయా వంకాయ గవన్ని ఇయాల గప్పుడు వండితే
మరి క్యాబేజ్ ఉండకపోయినావు
క్యాబేజీ మా ఇంట్ల ఈ గట్ట గట్టనే అద్దుకొని తింటారు అంతా
ఊహ
ఈ ఏమో వండబుద్ధి అయితలేదు అది
ఈ ఏదో ఒకటి పాకు సరే మరి ఉంటా ఇగ ఆ